అ
హలో
వినిపిస్తుందా
వినిపిస్తూ ది
ఏం చేస్తున్నావు్ మీ వైపు కరెంట్ లేదా
హ ఒక టూ త్రీ అవర్స్ లేదమ్మా ఇప్పుడ స్చ్చిపో ముకి పోతుంది ఒకటే
ఇక ఎండాకాలం వచ్చిందంటే అట్లనే కరెం ఊకే తీసేస్తా ఉంటాడు
ఎందుకు మరి ఎప్పి పళదాన్న
అట్లా కాదు ఎండాకాలం అంటేనే అట్లా ఇక ఎక్కువ వేడి అయితది కదా అందరికి అందరు కూలర్ ఫ్యాన్ ఆన్ చేసుకుంటుంటారు ఎక్కువ కరెంట్ అనేది వేస్ట్ అవుతుది బొగ్గు దానికి అవి ఏమి ఉండవు కాబట్టి అప్పుడప్పుడు తీసేస్తాడు
రీజన్ అదే అక అనుకుంటున్న మీరు కాదు అదనా వర్క్ ఉంటే చెట్లు కొట్ పట్టేస్తే ఏదైనా కావచ్చు
కదా రైటే మరి అది వేరే ఏ కాలంలో ఎందుకు తీయరు ఎండాకాలంలోనే ఎందుకు అందుక్రస్తారు
వేరే కాలంలో కూడా తీస్తారు కానీ ఎంకాలంలో అందరుూ ఆ ఏసీస్ కాల్ కూలర్స్ ఫ్యాన్స్ పెట్టేసరికి ఆ వోల్టేజ్ అనేది ఎక్కువ అయిపోతుది ఎ వైపు పోతే ఏముంటది న అంది గుంజి గుంజి అక్కంట మొత్తం తంగపోదు
చేేరాడి వర్షకాలం కూడా యూస్యారు అందుకనే ఎండాకాలంలో బా మంది వాడతారని అట్లా
వర్షాకాలన కూడా యజ్ చేస్తారు
వర్షమ ఏే పడుతా ఉంటది అప్పుడు ఏసీ ఎవరైనా వేసుకుంటారా
ఫాడ్స్ వేసుకుంటాం మేసిీ అంత కొనే అంత మాకు లేదు సో ఫ్యామ్స్ కూలర్స్ ఉంటాయి మా ఇంట్లో
వర్షాకాలంలో కూడా ఫ్యానా సారీ వర్షాకాలంలో కూడా కూలరా
వర్షకాలంలో ఓరిే వర్షం కుట్టదు కదా ఇండ్లో కొడితే వర్షాలు కుడితే చలి పెడితే అన్ని అయితయి దాంట్లో అట్లా
లేదు లేదు వర్ష
నీకు తెలియదాని కూడా చిన్న పిల్లవ కావచ్చు లేదా ఆంటీ నా మీరే మ్యారిడ్ అన్ మ్యారిడా
ఆహా మీకు కాలం ఎక్కువ ఇష్టం
హహ నాకా ఏ కవాలం ఇష్టం లేదు మీక కాలం ఇష్టం
నాకు చలి కాలని ఇష్టం ఇష్టం ఎండాకాలం ఇష్టం వర్షాకాలం కొంచెం తక్కువ ఇష్టం
పాబ ఆ వర్షకాలం ఏం చేసింది
మో కూడా ఇష్టం ఉండేది కానీ మా ఇల్లు కురుస్తుంది
ఆయితే నాా నీ సవాాలవ అది
ఎవరిదైనా ఇల్లు కురుస్తా ఉంటే ఇల్లు అ ద్ద బురుద బురుద ఉఊతుదిగలు
అయితే వర్షకమైన ఇష్టం లేదా ఒకవేళ అదే మీ స్లాప్ ఇంట్లో ఉ అంటేీ వర్షం అంటే ఇష్టమండి ఆడుకుంటావు కా బయటకు పోయి వద్దన్నా కూడా ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఆడుకో ఎవరైతే అంటున్నారు
అట్లా కాదు నాకు ఆ ఒకవేళ మాకు శ్లాప ఇల్లు పెద్ద ఇల్లు ఉంటే గిట్ట పెద్ద ఇల్లు ఉంటే గిట్ట నేను పక్కా వర్షాకాల మమే ఫస్ట్ ఇష్టం అని చెప్పేదాన్ని
దానికి దేనికి సంబంధం లేదు యాక్చువ మీరు కూరు పేదే వాళ్ళం మీరు మీరు గలిసేనా మీది
వ్యక్తిగత విషయాలు చెప్పకూడదు కానీ ఆ మీకు వర్షాకాలం అంటే ఇష్టం లేదా
చాలా ఇష్టం అన్ని కాలాలు ఇష్టం
అంటే నేను ఎందుకు ఇలా అంటున్నాను అంటే నేను వర్షం వచ్చినప్పుడు ఆలోచిస్తా అన్నమాట అంటే రోడ్డు దగ్గర కొందరు ఉంటారు కదా ఇల్లు లేకుండా వాళ్ళు అ రే ఎట్లా ఏళ్తారు కొందరు ఏమో కవర్ తోటి కట్టుకొని ఉంటారు వాళ్ళగయితే మా ఇంట్లోనే ఇంట్లా గురుస్తుంది వాళ్ళు ఎట్లా ఉంట ఉంటారేమో ఎక్కడ పడుకుంటారో అని నేను ఆలోచిస్తూ ఉండ
వచ్చు కదా మరి అంత ఆలోచిస్తుండే బదులు అ మనక్కవాల్సి సోచ్చేది తెల్సు ఆ వాళ్ళకు సరుకులు సదుపాయం ఆ మనకి ఇయొచ్చు కదా ఎందుకట్లా చేస్తారు అంటే మీరని అంటే మీరనే కాదు ఎవరు తోచి ఇగ వాళ్ళు ఆలోచిస్తూ ఉంటే ఇగ వాళ్ళ గురించి వాళ్ళు అంటున్నారు
అవునా అది
హాలో
ఆ వినిపిస్తుందా నాకు ఏదో నాయిస్ వినిపిస్తుంది
ఫ్యాన్ సౌండ్
అవునా అయితే మీకు ఎక్కువ మీరు ప్రయాణాలు చేసేటప్పుడు ఆ ఏది ఎక్కువ ఇష్టము బస్సా, ట్రైనా, ఏరోప్లేనా, బైకా
ఎరోప్లేన్ ఇష్టం ఎందుకంటే ఎప్పుడు ఎక్కలే కాబట్టి ఎక్కాలని కోరిక ఉంటది
ఎక్కలేదా మీరు
మీరు ఎక్కరా ఎప్పుడైనా ఎంత అంటారు టికెట్ ఏంటి
టిక్కెట్ ఒక్కరికి యాభై వేలు ఉంటది
అది హెలికాప్టర్ కాదమ్మా టికెట్ ఏరోప్లేన్
దేనికైనా అంతే ఇంకా
అలా ఏమి ఉండదు అ మీ లొకేషన్ బట్టి ఉంటది కాస్ట్ ఇప్పుడు సపోజ్ ఇక్కడ నుంచి వేరుగా పోవాలంటే దగ్గరయితే తక్కువ అమౌంట్ ఉంటది లాంగ్ అయితే ఎక్కువ అమౌంట్ ఉంటది అంటే టూ హండ్రెడ్ టూ ట్వంటీ కిలోమీటర్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఫిఫ్టీ కిలోమీటర్స్ కిలోమీటర్స్ బట్టి ఉంటది
అయ్యో అవి థర్టీ కిలోమీటర్స్, ఫిఫ్టీ కిలోమీటర్స్ ఎల్లాము అవి ఇంకా ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఏరోప్లేన్ గురించి మాట్లాడుతున్నాం కదా మీరు బస్ గురించి
ఓ మేడం అ నేను బస్సు గురించి ఎగ్జాంపుల్ చెప్పిన అది నిన్న ఏదో ను గురించి చెప్పలేదు అర్థమైందా అట్లనే ఎగ్జాంపుల్ గా చెప్ప దాని గురించి చెప్తున్నా
అవును నేను ఏరో ప్లేన్ గురించి మాట్లాడుతుండే మీరు బస్సు గురించి చెప్పడం ఎందుకు
ఆహా నేను డిస్టెన్స్ చెప్తున్నా మరి మీరు ఫిఫ్టీ థౌసండ్ అంటున్నారు అయితే మరి
ఫిఫ్టీ థౌజండే అండి నేను ఎక్కింది మరి
అది ఎక్కడి వరకు ప్రయాణం చేసారు మీరు
లేదు మన హైదరాబాద్ టు చెన్నై
ఓ మన ఏరియానే గదా
అందుకనే ఫిఫ్టీనేే మరి ఫిఫ్టీ థౌజండ్ అందుకనే మరి లేకపోతే దూరం అయితే గిడ్డ ఇంకా ఎక్కువ
ఏదో నాయిస్ వస్తుంది గురు గుర సౌండ్ వస్తుందండి నాయిస్ వస్తుంది హలో
ఇప్పుడు ఓకే నా
హా ఓకే తిన్నారా
ఆ తిన్నాను ఇంకా నాకు ఏది ఇష్టం అంటే నాకు బైక్ అంటే ఇష్టము చాలా ఎందుకన్ టే మా ఇంట్లో బైక్ లేదు
నే కంటే ఇస్ట్ రొండు వేలుది సౌండ్ వస్తుందమ్మా
ద
మీ చెవి దగ్గర పెట్టుకుంటారా మొబైల్
ఆ ఇప్పుడు ఓకేనా టీ వీ ఆ అయ్యో సారీ అండి ఒక్క నిమిషము
నాయిస్ వస్తుందండి చాలా డిస్టబెన్స్ గా ఉంది అసలు మీరు కొంచెం పక్కకి వెళ్తారా ఏమనుకోకుండా
క్క కు వచ్చిన ఇప్పుడు ఓకేనా మీది
కే నాకు కార్ అంటే చాలా ఇష్టం లాంగ్ డ్రైవ్ వెళ్తే మంచిగా ఉన్ పిస్తది కంఫర్ట్ గా ఉంటది అంత నడుము నయ్యదు ఏం నా య్యదు పడుకోవచ్చు ఆడుకుంటే పాడుకుంటే వెళ్ చ్చు అదే బైక్ మీదంత ఇష్టమే కానీ ఎండ కొడతది
కారు బాగుంటది
కారుంటే మా సరుఫ కాబట్టి బాగుంటది కానీ జాగ్రత్తగా చూసుకుంటూ నడపాలి
బ
మీకు ఇష్టం ఆ కార్లు ఎన్నున్నాయ్ ఏంటి కాళ్లు
అయ్యో నాకు కారంటే ఇష్టమే అండి
మ్మ్
కానీ కార్లు ఆ పర్ఫ్యూము ఆ సెంట్ ఆ సౌండ్ ఆ ఇంకా సాంగ్స్ స్ మొత్తము ఎట్లానో అనిపిస్తది అంత వామిటింగ్ వచ్చినట్టు
అప్పుడు ఓపెన్ చేయాలి డోర్స్ గ్లాసెస్ అర్థంమవుతుందా
పెన్ చేసినా పడదండి
మరంటప్పుడు ఎందుకండి ఇష్టమంటారు
లాంగ్ డ్రైవ్కు అయితే బాగుండదు అంటున్నా
ఆ ఏ ఫ్యామిలీ ట్రిప్ ఎయ్యాలంటే అదే బెటర్ నాకు తెలిసి
ఆ ఇంకా ఫ్యామిలీ మొత్తం వెళ్ళొచ్చు
ఇగ మీరు వెళ్తారా సమ్మర్లో ఎటైనా
ఆ సమ్మర్లో వెళ్తాను ఇప్పుడు ఎటైనా లో దగ్గర దగ్గర అంటే బైక్ లో వెళ్ళొచ్చు లేకపోతే దూరం అంటే ఇంకా బస్సు లో అయితే తప్పదండి నేను చిన్నప్పుడు బస్సు లో చాలా వంతింగ్ చేసుకునే దాన్ని అస్సల్ విండో సీట్ విండో సీట్ అండే దాన్ని కాని ప్ర పక్కా నాకు ఒక నిమ్మకాయ కావ వాయిస్ వచ్చేది.
అవునా ట్యాబ్లెట్ దొక్కుతాయండి వామిథీంగ్ రాకుండా.
వామ్థంగ్ రాకుండా కాదు ఒక మూవీలో ఎట్లా చేస్తారు ఏరోప్లేన్ లో వామ్. వాంతిం కొస్తుందని చేయి నలపమంటారు.
అది ఓకే. నలపడంమంటే చెయ్యిని పతన్నాలు నలపడం కాదు. ఇట్లా స్మూత్గా ప్రెస్ చేస్తారే.
అయితే దానికి వామిటింగ్ తగ్గడానికి ఏంటండి సంబంధం.
మాకేం తెలుసు అడుగూపో.
అవునా బస్సులు బస్సు మీకు పడుతు.
చిన్నప్పుడు పడేది. కాదు టాబ్లెట్ వేసుకునేదాన్ని ఇప్పుడు అన్ని పెడతాయి. కాలేజ్కి వెళ్ళలేదాన్ని వ్యాన్ లో అయ్య అప్పుడు అలవాటు అయిపోయింది ఇక. చిన్నప్పుడు ఫుల్ భయపడేదాన్ని నేను బస్సు ఎట్లా వాళ్ళ. స్పీడ్ బ్రేకర్ లేకుండా.
ఆహ్ ఇవన్నీ ఓకేగాని సైకిల్ తో అయితే. ప్రయాణం చేస్తే హెల్త్ చాలా బాగుంటది.
ఎంత దూరం.
దగ్గర దూరాలు. అంటే ఇప్పుడు పెట్రోల్ ఎట్లా అయిందో చూసారా గ్యాస్ ఎట్లా దొరకడం లేదు. ప్రజెంట్ ఇండియాలో సిచ్యువేషన్ పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కూడా లేదు సో ఎలక్ట్రిక్ వెహికల్. రిల్స్ బ ఇంకా సైకిల్ ఇవే యూజ్ చేయాలి అంటున్నారు.
మళ్ళ కరోనా కూడా వస్.
కరోనా రాదు కానీ. కరోనా లో మనం అందరం ఎలా కలిసి ఉన్నాము అలాగే కలిసి ఉండాలి అని నిన్న హె.
అలాగా కాకుండా వేరెవి కూడాచేయొచ్చండి.
స్ కావచ్చు.
సరే అండి.
ఆహ్ ఓకే మరి ఉంటాను.
ఉమ్.
ఓకే బాయ్.
ఆహ్.